హలో
హలో
అ నమస్తే అండి అ ఎలా ఉన్నారు
బన్వ్ ఎమ్ తిన్నావ్
ఆ బాగానే ఉన్నామండి ఏమి చేస్తున్నారు టిఫిన్ చేసారా
ఆ చేసామండి
స హామ్ మధ్యాహ్నం భోజనం రెడి అవ్వ రెడి చేస్తున్నారా ఏం చేయట్లేదండి మా అమ్మ సున్నుండలు చేస్తు సుంది అది బెల్లం ము పొడి చేస్తుంది చేసి కలుపుతుంది ఇప్పుడే అది కలుపుతుంది వాసన వస్తుంది ఉమ్ ముందులా అవి ఆ అవును ముందర అవి మొత్తం క్లీన్ చేసింది దాంట్లో రాళ్ళు ఏమైనా ఉంటే చేసి ఇంకా అది వేపింది మామ్మ గ్యాస్ మీద ఏపి ఇంకా మంచి వాసన వచ్చిన తర్వాత తీసేసిద్ది ఏయిిన తర్వాత తీసి చేసి అవి చల్లారిన తర్వాత మిక్సీ వేసింది
ఉ
పొడి లాగా మిక్సీ కేసి బెల్లం ఆ పొడి పిండి రెండు కలుపుతుంది ఇప్పుడు నెయ్యేసి కలిపిద్ది తీపి చూసుకొని నెయ్యేసి కలిపి పెద్ది
నెయ్యి ఎక్కువ ఉండాల అట
ఆ అవునండి నెయ్యి ఎక్కువ ఉండాలి కొనుక్కచ్చాం నెయ్యి ఐదు వందలు
ఒక గిద్ద ఎంత ఒక గిద్ద ఎంత నెయ్యి
కాగిద్ద ఉందో ఎంత ఉందండి నూటి ఇరవయో
హ
ఏం చేస్తున్నారు అంటే మా అమ్మకి బర్రులు ఉన్నాయి కాండి మా అమ్మకి ఆ బర్రూలు ద్వారా కొంచెం వచ్చిది
హ్మ్
ఈ పాలు అవి పెరుగు కలుపుకొని
అవును పెరుగు మీద దా అది పైన పొర తీస్తారు కదండి దాని ప దాని ద్వార దాని ద్వారా నెయ్యి వస్తుంది అనమాట అదిగూడ కొంచెం ప్రాసెస్ చేయాలి కదం అది చేతితో కొట్టి లేపోతే మిక్ సగేసి దాట్ నుంచి వెన్న తీసి ఆ వెన్న మళ్ళీ కడిగి దాం హలో బాండీలో వేసి నెయ్యి చదా కా మరిగించి మంచి శ్వాసన వచ్చేదాకా మరిగించాలిది మరిగించిన తర్వాత చల్లారంచి ఇంకా నిన్న చక్కలు చక్రాలు చేసిండి మామ్మ నెయ్యి వేసి పిండిలో పిండిలో బాగా సల్ పిండిలో బాగా పిండి బాగా మెత్తగా చేసి దాంట్లో నెయ్యి వేసి కలిపింది బాగా కలిపి చక్కలు చక్రాలు వచ్చేసిందండి బాగున్నాయి క తె
ఇప్పుడు ఈద్ స్పెషల్ ఈద్ స్పెషల్ అని అని చేసినారని
కాదండి ఈద్ అని ఏం లేదు అంటే మా పిల్లలకి దీని తనడానికి ఏం లేవని వండింది మమ్మ ఇంట్లో అవి అయిపోతే ఫ్రూట్స్ అవి అయిపోయి ఇప్పుడు తినడానికి ఏం లేవు అందుకని వం నిన్న ఈ మాట
హ
మేం కూడా ఊర్కెళ్తున్నాంగా కొన్ని మేము తీసుకెళ్తాం కొన్ని మమ్ మ ఉంచుకునిద్ది నెయ్యి బాగేసిందీసారీ చిన్
హ్మ్
పొడి పొడిగా ఉ లేదు. బాగా నిండుగా కనబడుతుంది. మా అత్త చేస్తారే అట్టా చేసిందన్నమాట.
మాకు ఉంచండి లుండలు. మాకు ఉంచండి వుండదు.
మీకటు చేస్తారా అండి పిండి వంటలు
ఇటు ఏం చేస్తారండి అన్ని కొనుక్కుంటారు.
ఓ కనుక్కుంటారా చేసుకో అదేనండి కుదరనప్పుడు ఏం చేస్తారు కొనుక్కోవడమే కదా
నా వైపు వేరు ఇటు వైపు వేరు మన వైపు దోశా ఇడ్లీలా వేసి ఇక్కడ ఎప్పుడు పునుగులే పునుగులు పునుగులు
హ్మ్మ్ అంటే అటు సైడ్ అవి తింటారేమో హాయ్ అండి ఆ పునుగులు తినగూడదండి ఇది ఫ్రై చేసినియి నూనెలోయి తి తింటే బాగోదు హెల్త్ అట్టా ఏమో అటు కన్న ఇటు సైడే మంచి అనుకుంటాను కదా
హ్మ్
ఇటు ఇడ్లీ తింటారు పెద్దవాళ్ళు కువా అవును అసలు ఆ పునుగులు అయితే అసలు నూనెలో తీసి వేయ్యాలి కదా నిల్వ నే ఉన్నిద్ది బాగుంటున్నాయండి పున్గులటు
ఏమో అండి నేను ఎప్పుడు టేస్ట్ చెయ్యలా పొద్దున్నే ఇస్తారు పొద్దున్నే వేస్తార్ ఇట్ సైడ్ ఇ ఎప్పుడు తినల
పునుగులను ఉప్మా వే సారా ఇవాళ
అ అదే అ అ
హలో
బ సేమ్యా అభ సేమ్యా ఉప్మా
ఒహోసేమియా ఉప్మా ఎశారా ఆ రోజుకి ఒక్కక్కటా మీకు
ఆ అదే ఓకే ఒకే
ఆ
ఒక సారి ఉప్మా ఒకసారి
మీరు ఒక్కసారి కూడా పునుగులు తినలేదండి
అ
తినండి ఏం చేద్దాం దొరికినప్పుడు తినాలి కదా దొరకని వాటి గురించి ఎందుకు ఆలోచించడం
ఈ సైడ్ నాన్ వెజ్ కూడా తక్కువే చికెనే ఎయిర్ అసల
ఆ నాన్ వెజ్ అటు దొరికిద్దండి మాములుగా
ఆమైండ్ దోప్ దే స కొంచం దూరం ఎల్లాలి
హో అంటే ఆర్డర్ చేసుకుంటే రాదా అండి
ఆర్డర్ చేసుకుందం అనుకుంటున్నాం కానీ అది లొకేషన్ అనేది మాకు తెలీదుా సరిగ మేము కొత్త కొత్త
అవునా కొంచెం పాతపడిన తర్వాత తెలిసి ద్ వెళ్ళండి ఇంకేంటండి విషయాలు పడత
చేప్పేయ యండి ముంజలు తిన్నారా ఈసారి
ఆ
ముంజలు తిన్నార ఈసారి
మా నాన్న ముంజకయలు తెచ్చారు తిన్నాం
ఉ
మా అబ్బాయి సుల్ లుండలు తింటున్నాడుండి చిట్కలు కొడతా బెల్లం అంటే ఎంత ఇష్టమో మా అబ్బాయికి
స్వీట్ అంటే బాగ తింటాడా
ఆ
స్వీట్ అంటే తింటారు చిన్నపిల్లలు
అ మా అబ్బాయి అసలు ఏం తింటాడో అసల బెల్లం మంటే అస ల్ నాక్ కుతాడు పడి
ఏంతింటాడొ అది తీస్తే అసలు ఎంత కోపమో మళ్ళీ తీసుకొని విసురుగా పాడేస్తాడు
హ్మ్
ఎంత జోరుగా పడెస్తాడొ వద్దని వాళ్ళు పొద్దున్న మా నానమ్మ వాళ్ళ ఫోన్ తీసుకొని లేేగి ఇవాళ పొద్దున మా నానమ్మ ఫోన్ తీస్ కొంటె ఆ ఫోనే కావాలంటే టాడు మా నాన్ ఫోన్ వద్దంట చిన్న ఫోన్
ఆ
అది చూసి మళ్ళీ మామ్మ దగ్గర నుంచి తీసుకొని మరీ పడేసాడు అది వద్దని తీసుకోడం ఎందుకు అలా పడేడం ఎందుకు అది ఒద్దు నాకు అది కావాలని నేను అనుకోడు పడేస్తాడు అస రెండు సార్లుకింద పడే చడు పోను అమ్మ దగ్గర నుంచి తీసుకుని
పగిలిపోయింద ఫోను
త మర్చి గా
ఫోన్ పగిలిపోయిందా
ఆ
ఫోన్ పగిలిందా
ఫోన్ లేదండి పగల్లేదండి బాగానే ఉన్
ఒకసారి పడేస్నపుడు మీరెందుకు ఇచ్చారు మళ్లీ
ఎందండీ
ఒకసారి పడేసినపుడు
తీసుకున్నామండి మళ్ళీ ఈమన్నాడు ఈ మని తీసుకొని మళ్ళీ పడేసాడు వద్దు అని ఏడుస్తా మా చిన్నబ్బాయి బలె ఇదిచెస్ సడసులమా పెద్ద అబ్బాయి బెటర్ చిల్బిలి మా చిన్న ఉబయస
ఉ
మా అమ్మ అంటానే ఉంటాడు
ఉహ్ హు
ఆ
బడ్ ఇస్కిస్తాడసలా
ఉ
ఇప్పుడు మమ్మల్ని ఎందులు చేసింది అదిీబా అదిీ పగలు కొట్ట టనికికిెళ్త తర్నాడుడు ఒకకడిగి వెళ్ళాడు పళణ గానీ వెళ్ళాడు పగలుగొట్టడానికి
అ అమ్మకు ఎలా ఉంది
మ్మ్ పర్వాలా బాగానే ఉంది రాత్రి వెళ్ళి చూపించుకొని వచ్చారు ఆ గుబ్బులు ఎక్కువ ఉందంట చెవిలో అది తీసారంట చాలా తీసారంట ఇంకా ఎనిమిది రోజుల్ కి రామ్మన్నారంట కిసో తనంనారంట ఓకే సారి మత్తం తిగొడదు మంచి ఎనిమిది రోజులకు రండి తీస్తాను అని చెప్పాడంట
ఆ
తగ్గింది పాప మే వచ్చే నా రోజ అయితే ఏం నొప్పి అని అసలు చాలా నీరసం అయిపోయింది ఇంకా అసలే ఏం నాకుబలేదే అనిపించింది అసల ఇంకా పండగకి నమాజ్ చదువుకొని ఏడస్తా ప్రార్థన చేసి దేవుడి కాడ ఎట్ట వట్టా తగ్గిపోయింది మళ్లీ నమాజ్ చదువుకుంటానని చెప్ పోని గురువారం మధ్యాహ్నం నామజ్ చదువుకున్నాను కదా ఇప్పుడు చదువుకున్నాను చెప్పుకున్నాను కదా నమాజ్ అయితది చదు నాన్ ఏ చేస్తున్నారండి ఇంకా అందరు బాగున్నారా
అమ్మా నాన్నక్ ఏదైనా అమ్మ నాన్నకి ఏదైనా అయితే అలాగే
హలో
హలో
హలో ఆ చెప్పండి ఆ హలో
ఏం వండుతున్నారు ఇవాళ మధ్యాహ్నం ఏం వండు
ఇవాళ ఇంకా వండలేదండి మామ్మ సుల్లుండలు చేస్తుంది అన్నం వండింది కూర ఏం వండిద్దో మరి చూడాలి
అ నాయిపోయిందండి అ
మటన్ ఏమ్. రాలేదండి. కొంచెం వచ్చింది రెండు కోట్. తను అదే నిన్న కుర్మా చేసింది నిన్నగా మొన్న పెరుగుతో కొంచెం వేసి కుర్మా లాగా చేసింది అనమాట కుర్మా రెసిపీ చేసింది.
అని.
కొంచమే ఉందని. ఆ కుర్మా అండి హలీం కాదు.
కుర్మా ఎలా?
పెరుగుతో చేసిద్ది కదండి.
ఆ ఆ
అవుద్ది కదా అలానె మటన్ చేసింది. సరేనండి ఒకే ధన్యవాదాలు.
ధన్యవాదాలు అండి బాయ్.
హలో..
హ